వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీ వినిపిస్తుందా అండి
ఆ ఆ వినిపిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారండి తిన్నారా అండి మీరు
తిన్లేదండీ మీరు తిన్నారా
ఆ తిన్నామండి
మేము తినాలండి ఇంకా చేస్తూ ఉన్నారు మా ఫ్రెండ్స్ వంటా
అవునా అండి ఆ తినండి మంచిగా తినండి బాగా తినాలండి అలా లేట్ టు చేయకూడదండి ఆరోగ్యం పాడైపోతుంది
ఏం కాదండి ఒకసారికి మేము ఇప్పుడు తినేసి వాళ్ళు ఉ
చండి
చెప్పండి తిని ఇంకా ఈ రోజు మేము ఉండే రూమ్ లో అందరు ఇంటికి వెళ్ళిపోయారు ముగ్గురమే ఉన్నాము ఇంకా తిని
అవునా అండి అదే అండి ఈ రోజు ను ఒక కుటుంబంలో బాధ్యతల గురించి విలువల గురించి మాట్లాడదామండి
ఆ మా
కుటుంబంలో ఎంత మంది ఉంటారు అసలు కుటుంబం అంటా ఎలా ఉండాలి ఎలా కలిసి మేలిసి ఉండాలి
ఆ
అవీ ఏం తెలుసు అండి ఇంత చాలా కుటుంబం అంటే అసలు మీకు ఏ ఫ్యామిలీ అంటే ఇష్టం అండి బా మంచిగా అందరు కలిసి ఉండడమా ఓన్లీ నలుగురే ఉండడమా
ఉండి చాలా మంది ఉండి వాళ్ళు మంచిగా ఉండడం నాకు ఇష్టం అండి
అవునండి అందరు జాయింట్ ఫ్యామిలీగా ఉండి అందరు కలిసి మేలిసి చేసుకొని ఒకరు వంట చేస్తే ఒకరు కసు ఉంచడము అలా ఏ పని ఏ గొడవలు లేకకుండా అలా అడ్జస్ట్ అయ్యి అలా అంతా ఉంటే చాలా బాగుంటుందండి
జాయింట్ ఫ్యామిలీ ఉండి మంచి ఉంటే ఇష్టం అండి నాకు నార్మల్ ఫ్యామిలీ అంటే నచ్చదు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ బాగుంటది కాని అన్ని సిట్యుయేషన్స్ లో ఏం నచ్చదండి జాయింట్ ఫ్యామిలీ అయితే
ఆ ఏ అన్ని సిచ్యుయేషన్ లో బాగుంటుందండి ఒకరికొకరు తోడుం టారండి ఎప్పటికీ ఏం తెలుసా అండి ఇంట్లో ఒక్కరు లే ఒక్కరికి ఏదైనా ఆపద వచ్చినా కూడా అందరు ఉండేలాగ్ బా అట్లా అంతా ఉంటుందండి జాయింట్ ఫ్యామిలీ
ఇంకా ఇంట్లో ఒకరు చెప్పే వాళ్ళు ఉంటారు పెద్ద వాళ్ళు మం
అవునండి ఒక పెద్ద మనిషి ఉంటాడు అన్నీ తన వే ఆ వేలోనే మనం నడుచు కుంటూ అన్ని సర్దుకుపోతూ అలా అంతా ఉంటుందండి కుటుంబంలో
నాకేలా ఇష్టం అంటే ఒకరు పెద్దవాళ్ళు చెప్తే ఫ్యామిలీలో అందరు వినాలి విని ప్లేస్ అందులో ఆ ఎవ్వరికి ఏం మనస్పరిదలు రాకుండా అతను మా అన్ని అద అయిపోయింది ఇలా ఏం కాదని సర్దు కొనిబోయి అలాంటి ఫ్యామిలీ లో ఉండడం ఇష్టం అ అక్కడ ఉండి ఏ వాళ్ళు చూసుకునే ప్రేమ అయినా ఏదైనా
అవునండి ఎన్ని వర్ సలు ఉంటాయండి అసలు ఒక కుటుంబము ఒక బంధువులు అనేది ఎన్ని బంధాలు ఉంటాయండి అక్కంటూ చెల్లంటూ పిన్ని అంటూ బాబాయ్ అంటూ పెద్దమ్మ పెద్దనాన్న
రీసెంట్ గా ఒక సిరీస్ వచ్చింది కజిన్స్ కళ్యాణం అని అన్లా కుటుంబం గురించి జియో హాట్ స్టార్ లో హా అది కూడా చాలా బాగుంది ఆ సిరీస్ సేమ్ ఒక ఫ్యామిలీ గురించి అనమాట అంటే కా చెల్లెళ్ళలు బావ మర్దల గురించి మొత్తం వాళ్ళ వాళ్ళకు ఉన్న వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ బాండింగ్ చాలా బాగుంది ఆ సిరీస్ చూసి నా లైఫ్ ఒకే ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ గాని
ఆ అసలు ఒక కుటుంబం అంటేనే విలువలు బాధ తలు ఎమోషన్స్ బాధలు అన్నీ ఉంటాయి కదండి
అందరు ఉంటే మంచిగా ఫ్యామిలీల చాలా బాగుంటుంది ఒక పెళ్లి జరుగుతుందంటే అసలుకి వాళ్ళకి బంధువులే అవసరం లేదు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా మంది వాళ్ళే వాళ్ళుంటారు అన్ని పనులు వాళ్ళే చేస్తారు
అవునండి ఏం తెలుసా అండి ఆ ఒకరు ఒకరోకరు షాపింగ్కి వెళ్తుంటే నువ్వు ఆ బట్ బట్టలు తీసుకున్నావా నేను ఈ బట్టలు తీసుకున్నాను అది తీసుకో ఇది తీసుకో ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయండి మొత్తం అలా ఉంటే
చాలా బాగుంటది ఇంకా ఇప్పట్లో అందరూ పెళ్ళి అంటే వేరే వాళ్ళకి చెప్పి ఇట్లా ఇవన్నీ చెపిడం అప్పట్లో పెళ్లంటే వీళ్ళే చేయడం వల్ల వాళ్ళకి బే కొన్ని లాభాలు కూడా అంటే ఖర్చు అవ్వదు మళ్ళీ అంత వాళ్ళంత వాళ్ళు మంచిగా చేసుకుంటారు అప్పుడు సో ఈ బాధ్యతలు అంటే ఏంటివని ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు ఒక పెళ్ళి అంటే పెళ్లికుతురు వాళ్ల నానక్ మాత్రమే అంటే ఆననే చూసుకోవాలి అలా బాధ్యతలు తెలియక ఆ బాధ్యతల వల్ల ఉ ప్రేమలు ఇవన్నీ ఏం తెలియకుండా అయిపోయింది జనరేషన్
అవునండి ఇంకోటి ఏమి తెలుసానండి జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఒకరికొకరుకు అర్థం చేసుకుంటారు మంచిగా ఉంటారు ఏం తెచ్చామండి చాలా బాగా ఆ అందరి పిల్లలతో కలిచిమెలిచి ఉంటారు పిల్లలు ఏమి తెలుసా అండి పిల్లలు వాళ్ళు వాళ్ళే బాగా వాళ్ళ ఇంట్లోనే ఆడుకొని అలా
ఆ అలాగే ఒక పెద్ద ఇల్లు ఉంటే ఇంకా చానా బాగుంటది అనమాట ఆ పెద్ద ఆ
ఆ వాళ్ళకి ఎన్ని బంధుత్వాలు ఉంటాయండి బాబాయ్ అం ట పిన్ని అంట పెద్దమ్మ అంట చెల్లి అంట అని చెప్పి
చాలా బంధుత్వాలు ఉంటాయి
ఆ ఏం తెలుసా అండి ఫెస్టివల్స్ వస్తే అందరు మంచిగా ఏం తెలుసు అండి అలా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఒక అరిటాకులో భోజనం తినాలండి కలిసి మెలిసి చాలా బాగుంటుంది
ఇంకా ఆ పండగ వస్తే ముందు గోరెంటాకు అంట అవి పెట్టుకోవడం అంట ఇవి పెట్టుకోమంట రేపు పొద్దున జాయింట్ ఫ్యామిలీ ఉంది అనుకో రోజు ఒక పండగ అంటే రేపు పొద్దున ఏమి టిఫిన్ చేయాలి రేపు మధ్యాహ్నం ఏం చేయాలి రేపు రాత్రి కి ఏం చేయాలి అంత పెద్ద కుటుంబం కాబట్టి వాళ్ళు ముందే కు వాళ్ళ రేపు పొద్దున ఏం చేయాలని అప్పుడు రాత్ర రాత్రికి డిస్కషన్స్ నైట్ బయట పడుకొని మంచాలు వేసుకొని ఇప్పుడు అంత మంది అంటే ఎన్ని మంచ ఎంత మంది పడుకు కుంటారు అట్లా మాట్లాడుకు కాబట్టి అప్పట్లో ఫోన్స్ ఈ టైమ్స్ అనేటివి చూసే వాళ్ళు కాదు ఆ ము
ఆ అవునండి మీకు తెలుసా అండి అలా జాయింట్ ఫ్యామిలీ లో ఉంటే అన్ని విలువలు తెలిసొస్తాయండి నిజంగా
ఇప్పుడు ఇప్పుడు లేంటంటే ఫోన్ చూస్తూ ఉంటే చూడాల అనిపించది అప్పుడు ఎందంటే అందరు పడుకొని ముచ్చట్లు చెప్తంటే వినుకుంటా అలా పడుకునే వాళ్ళు
ఆ అందరికి అన్ని తెచ్చుకుంటా అది కాదండి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సమ్మర్ లో మెద్ద ఎక్కి పడుకుంటే ఇంకా బాగుంటుంది అండి మిద్దె పైన అందరు మాట్లాడుకుంటూ వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ
ఆ ముచ్చట్లు చెప్పి పడుకోవడం వల్ల
ట్లు పడుకోవడం వల్ల
మంచిగా ఉంటది
ఆ అవునండి ఏం తెలుసా అండి అదే కాకోకోకుండా అందరు పిల్లల అంతా స్కూల్ కి రెడీ చేసి జాయింట్ ఫ్యామిలీ లో ఉంటారు అంతా ఎంత బాగుంటుంది కదండి
ఒకరు క్యారీలు లో పెట్టడం ఒకరు రెడీ చేయడము
ఆ ఒకరు స్నానం చెపియాడమూ
వ్యాన్ ఎక్కియడము ఏ కన్ని
డము
ఇవన్నీ కొంతమంది ఎలా అంటే వాళ్ళందరు పోయి నాక ఒకరు వెళ్ళి క్యారియర్ తీసుకొని పోతే వాళ్ళకి వాళ్ళ పిల్లలు మొత్తం ఒక చోట కూర్చొని తింటారు స్కూల్ల్లో అయినా
అవునండి ఏం తెలుసా అండి పిల్లలు కూడా మనం అదే నేర్పియాలండి ఒకరి దగ్గరకి బంధువుల దగ్గర ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఒకరి ఇంటికి పోతే ఆ అందరితో కలిసికోవాలి బంధువులు వీళ్ళు అతి ఇతి అనేలాగా అట్ల అంత మంచిగా నేర్పాలండి
తే కూడా ఆ ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మనం వేరే ఇంటికి పోతే మనకి నచ్చంది తింటాం ఇదో జాయింట్ ఫ్యామిలీ ఉన్నాం అనుకో మనకు తెలుసు ఎలా ఉండాలి ఎలా తినాలి బయట ఉన్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా తినాలి ఇంట్లో అయితే చేసి పెడతారు అలా అన్ని తెలుస్తాయి ఒక నార్మల్ ఇప్పుడు నలుగురే ఉన్నారు అనుకో అమ్మన ఇప్పుడు ఇంకా గారాభం ఎక్కువ అయ్యి వాళ్ళు ఏడిగా పోయినా అలానే ఉంటారు జాయింట్ ఫ్యామిలీలు అనుకో వాళ్ళకు తెలుసు అంటే ఈరోజు వీళ్ళకి నచ్చిన వంట చేస్తారు రేపు వాళ్లకు నచ్చిన అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి అన్ని ఫుడ్లు కూడా అలవాటు అయిపోతాయి మాట ఆటోమేటిక్ గా
ఆ అవునండి అదే కాదండి పెద్దలు పిల్లలు అందరు కలిసి తింటుంటే ఎంత బాగుంది మనం తినేటప్పుడు అండి అది ఇవ్వు ఇది ఇవ్వు అక్కడవి ఏవో ఇక్కడవి ఏవో అని చెప్పి అందరూ సర్దుకుపోటం తింటూ అందరు ఎంత మంచిగా ఉంటుందండి జాయింట్ ఫ్యామిలీ
ఇప్పటి వరకు మాది కూడా జాయింట్ ఫ్యామిలీ నే నాకు రేపు వచ్చే ఫ్యామిలీ ఉండాలని అనుకుంటున్నా
అవునా అండి అది కాదండి ఏం తెలుసా అండి ఎప్పుడైనా ఎక్కడికైనా దేవుళ్ళకి ఏదైనా ఎక్కడికైనా ట్రిప్పులకి అలా వెళ్ళినప్పుడు ఇంకా ఎంత బాగుంటుందండి అందరినీ తీసుకెళ్ళి ఫ్యామిలీ తో వెళ్తేనే అండి
సందడి సందడి మొత్తం ఇల్లంతా
అవునండి ఎంత సంతోషంగా ఉంటూ అందరు రెడీ అవుతుంటే ఇంకా ఆడపిల్లలు ఉంటే ఆ కళే వేరండి ఇంట్లో
ఈ ఒక సినిమా ఉంది ఆ కలిసుందాం సినిమా లాగా
ఆ కలిసుందాం సినిమాలలో లాగా కలిసుందాం రా సినిమాలో ఏం తెలుసా అండి వాళ్ళ అమ్మమ్మ కూడా రెండు జడలు వేసేస్తారండి
ఆ అలా ఉండాలి ఫ్యామిలీ అట్లా ఉంద అనుకో ఇంకా మనకి ఏవి అవసరం లేదు టీవీలి ఈ ఫోన్స్ ఇవన్నీ అవసరం లేదు మనకి టైం పాస్ అయిపోతది మనకి
ఆ ఎలా ఉండాలో తెలుసా అండి ఫ్యామిలీ అంటే గొడవలు వచ్చినా కూడా మరీ కలిసిపోయేలాగా ఉండాలండి
ఆ గొడవ వరకు గొడవ పడి తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి అలా ఉండాలి
అవున ఉండాల కలిసిపోవాలండి వెంటనే అంటే మన ఫ్యామిలీ మనము మంది మనకు తప్పదు అంటే మనమే కలిసికోవాలి అనేలాగా ఉండాలండి ఎప్పటికైనా
మనమే ఒక పెద్ద ఒక పెద్ద అనే ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళ మాట వినేలా ఉంటే అసలు ఏ గొడవలు రావు
మస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆయన ఆయన మనకన్నీ చెప్తూ ఉంటారు అలా ఉండాలి అదే కాదండి మరి ఏం తెలుసా అండి జాయింట్ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు ఇప్పుడు నలుగురమే ఉన్నాం అనుకోండి ఏం సంతోషము ఉండదండి వాళ్ళదే ఉంటుంది అట్లా ఉండకోక కుండా అందరూ కలిసి మెలిసి ఉంటే ఎంత బాగుంటుందండి చెప్పండి
ఇంట్లో అందరు బాగుంటే జాయింట్ ఫ్యామిలీ బాగుంటది ఒకవేళ కొంతమంది ఇలా ఇంట్లో ఇలా ఉంట రెండు జాయింట్ ఫ్యామిలీ లో కూడా అంటే వాళ్ళు చేస్తున్నారు పని నేను చెయట్లేదు కదా వాళ్ళని వాళ్ళకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తారు వీళ్లని చూసుకుంటారు అలా ఉ నా జాయింట్ ఏదైనా వాళ్ళు చేయ చేయకుండా మనం చేస్తున్నాం మనం సంపాదించిన వాళ్ళ అనుకుంటే అలా ఉంటే బాగుంటది ఫ్యామిలీ అలా లేకుండా ఇలా రివర్స్ అట్లా ఉంటే అలా ఉండడం వల్లనే ఈ జనరేషన్ ఇప్పుడు ఇలా ఉండడం లేదు
అవునండి అలా ఉండకూడదండి పిల్లలు కూడా అందరి దగ్గర కొందరు ఉంటారండి వాళ్ళ దగ్గర పోకూడదు వీళ్ళ ఎంత మాట్లాడకూడదు అది ఇదిని చెప్పి అలా చేయ్యకూడద అండి అందరితో కలిసి పోయి ఒక మనమే ఒక ఫ్యామిలీ లా చేసుకోవాలండి
ఆ ఒక ఫ్యామిలీ లా చేసుకొని ఒక ఫ్యామిలీ లా ఉండాలి
అవునండి ఇప్పుడు మనము ఇప్పుడు మనమే ఒక రూమ్ తీసుకొని ఉంటే మనతో ఎవరు టారండి.
ఒక ఫ్రెండ్షిప్ వల్ల కూడా ఫ్యామిలీలు క్రియేట్ అయితున్నాయి కదా అంటే కొంతమందికి జాయింట్. ఫ్యామిలీ ఉండకపోయినా మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అయినా అలా ఫ్యామిలీస్ తో కూడా అలా కలిసి. పొద్దుగా ల జాయింట్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది.
ఆ నిజంగా అండి ష. ఇప్పుడు కలిసుందాం రా సినిమాలో అండి వల్లెంత బాగా చే ఎంజాయ్ చేస్తారు అలా ఉండాలి అండి సినిమాలు. వాళ్లు కూడా చూడండి ఆ సినిమాలో కూడా ఎన్ని. గొడవలు ఉంటాయి లాస్ట్ మాత్రం ఎంత మంచి కలిసి పోయి ఎంత బాగుంటారు.
అ చాలా బావుంటరు ఆ సినిమాలో అసలుకి ఎన్ని గొడవలు వస్తాయి అసలుకి. వాళ్ళ ఆటు పుట్టింటి నుంచి వీళ్ళ అత్త గారింటి నుంచి.
ఆ అట్లంతా చాలా బాగుంటుందండి అండి. ఉంటాయండి గొడవలు కామనే కాని మనం సర్దుకు.
సర్దుకొని పో సర్దుకొని బోతే అన్ని మంచిగా ఉంటాయి.
ఆ అవునండి ఇలాగే అన్ని ఫ్యామిలీ లో అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలండి. సరే అండి బాయ్ అండి.
బాయ్ అండి.